హాలో
హాయ్ రా హాయ్ హాయ్ రా ఆ ఆ ఊడుస్తున్నారా వాకిలి ఊడుస్తున్న ఇల్లు వా కిలి ఆ
నేను ఇంకిప్పుడే ఇల్లు వాకిలి ఊడ్చి బోలుదొమిన, ఇగ సాయంత్రం బనులు ఉంటయ్. గదా
ఆ నేను ఇంక తోమ లేదు. ఇల్లు వాకిలు ఊడ్చేసి చాయ్ పెట్టుకొని తాగేసి
హ్మ్
ఇలాం గిన్నెలు తోమేస్క్, ఓ తోమేస్కోవాలే
హుమ్ బాన్నే అయితే పొద్దన్నుంచి ఉంటయ్ గదా బోల్ల్ మ్మ్
ఆ అవును మజ్యాహ్నం మనం తిన్నేయిది. అవి ఇప్పుడిగే చాయ్ తాగిన తర్వాత, ఇదిగో ఇవి కూడా ఒకటే సారిగా తోముకుంటే అయిపోద్దిదే ఇగా కాసేపు అయినంక మళ్ళేగ వంట స్టార్ట్ మళ్ళా ఏం చెయ్యాలిగా హ్ బురగా కూరగాయలు ఏమి లేవు, టమాటాలే ఉన్నయ్ టమాటాల్ పచ్చిమిర్చి కొత్తిమీర గివ్వే ఉన్నయ్ కూరగాయలేమి లేవ్వు చెట్లకు నాలుగు వంకాయలు లేళ్ళుతాయేమో చూస్ సున్నాయ్ ఏం వండాలి అనేస్
ఆహ్మా
హ్మ్
వో తాగినవ చా ఆ ఆ హ
హ్మ్ ఆ కొంచం ఉందిరా దాన్ ట్లా వేసుకున్నాం. వంకాయ చెట్లు తోటకూర, పాలకూర ఇట్లా
మంచింకి గాస్తాయాక్క మరి
ఆ కాస్తాయ్ రా మంచిగా కాస్తాయ్ రోజు నీళ్ళలు పడత్ పొద్దున సాయంత్రం నీళ్ళు వడతం, ఇప్పుడు సాయం అరున్నారం కి పడుతాం మంచిగా హ్మ్ మళ్ళీ పొద్దున రెండు టైమ్లు మంచిగా వాడతము హ్మ్ మంచిగనే ఎళ్తయి. మా మందం ఇంకా ఆ
ఎంతో ఒక అరకిల అం ంతఎలుతయా
వంకాయలైతే మంచిగ చిగా మూడు రోజులకు ఒకసారి ఇట్ల వెళ్తూనే ఉంటయి.
ఓహో అట్లఎల్ ఎంతయినా మన ఇంటి కో మన ఇంటీ ఇది కూర వేరే ఉంటది ఎందుక్ కంటే మామేమి మందుల గిందులు వెయ్యకుండా పండిస్తాం కదా
ఆ అదే
హ్మ్ అంతా అవును
మెన్
ఏమేమ్ పెట్టిమ్రక్క పేరట్ల
ఆ కొత్తిమీర ఆ పాలకూర, తోటకూర తోటకు కూర ఈ సారి అది రెడ్ కలర్ది ఉంటది చూడు కాడలు రెడ్ ఆకులే మొత్తం రెడ్ కలర్ తోటకూర అగో అది వెట్ పెట్టినము అయితదో కాదో ఎప్పుడు పెట్లే కదా కున్నాం కానీ మంచి చిగా అయింది. అది ఇంకా ఆ
కానీ కోత్ ఉంటె అగనియ్యయి
ఆ ఇటు కోతులు లేవు రా ఇటు కో తులు లెవ్వు అవి తెంపాలే ఒక రెండు మూడు రోజులలా రెండు మూడు రోజులలా కొంచెం పెద్దగా అయితది తెంపాలే ఇప్పుడు ఈ తోటకూర లెక్క ఇది అదు ఇది ఇది పొడుగ్గా పెరుగుతుంది మన తోటకూరనేమో ఇట్లా బా ఒక్క చెట్టు అయినా కాని బాగా అయితది కదా అని ఆ ఎర్ర తోటకూర అట్లా కాదు ఊ అంటే మన తోటకూర ఎట్లా ఇలా పాంగల్గా పంగల్ పంగల్ వెడల్పుగా పెడితేది మంచిగా అయితది కదా పెద్దగా ఒక్క చెట్టే ద్దగ ఉంటది ఇది అట్లా అయిత లేదు ఉ ఇట్లా పొడుగ్గా పెరుగుతంది బాగా ఆకులు విట్లా అన్ని లేవ్వు అంటే తోటకుర తెంపిన కానీ తోట కుర బాగా కాదు
ఓహు మనం ఎంత ఎంత బాగా అనిపిస్తాయి తెంపంగా కూరగాం ఇంతే అయితది తోటకూర అ
గోంగూర కూడా గోంగూర కూడా వేట్టినాము అది అంత ఆకులు అంతా ముడత వడ్ తంది అది కూడా హుమ్ ఉమో మంచిగా అయింది ఒకటేసారి ఆ మొత్తంముడుత పడింది మందు ఎయాలే చెట్టు ఏమో మరి రెండు రోజులు మంచి టూ టైమ్స్ మంచిగా నీళ్లు పెట్ తాన్నాము ఇప్పుడు కూడా పచ్చిగానే ఉంది చక్కగా భూమి కని అయ ముడుతలు వాడుతంది
ఏమన్న ఇట్ల ఎరువు అదేమో ఎస్తారు కదా అక్క
యూరియా ఎసినాం కొంచెం కొంచెం చెట్టుకు దూరంగా యూరియా కొంచెం కొంచెం ఎసినాం. ఇంకా పుదీనా కూడా మా ఓ మస్ తయింది పుదినా అయితే పుదినా అట్టిగానే అయితదిలే ఒక్క కొమ్మ పెట్టినగానే అదే అయితది బాగా
కానీ పుదినా స్మెల్ మస్త్ అనిపిస్తది.
ఆ మస్త అనిపిస్తది
హ
ఇది ఇంకొకటి ఉంది టచ్మీ చెట్టు ఉంది టచ్ మి చెట్టు తెలుసా. ఇది దాన్ని ఏమో అంటారు అతి ఆ ములు అతే అది ముడుచుకుంటది.
ఆ....
ఆ అది ఉంది. అది పెద్ధగుంది. ఆ
నే ఉందట
ఆ ఉంది బాగానే ఉం ది ఇగో ముట్టుకుంటే ఇట్లా ముడుచుకుంటది మళ్ళీ కాసేపటికి మళ్ళీ సెట్ అయితే ఉందా మీకు
ఆహా లేదు ఆహా మా సైడ్ లేనే లేదు పూల చెట్లు ఉన్నాయా అక్క మరి
ఆ ఉన్నాయి రా పూల చెట్లు ఆ మల్లె చెట్లు ఉన్నాయి మల్లె పూ పూలు వూస్తన్నాయి మల్లె పూలు రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో పొద చె పొద మల్లె అంటే తీగ పరుతది చూడు పందిరికి అది ఇంకోటెమో మంచిగా ఇంత్ త దొడ్డు పువ్వు పూస్తుది. చామంతి పువ్వు అంతా పూస్తది అది పెద్ద మల్లె అది రెండే ఉన్నాయి రెండు తీర్లే ఆ గులాబీ ఏమో పింక్ కలర్ ఒకటి ఆ రెడ్ ఒక ఒకటి చాలా మంది పిల్లలేనేమో ఎల్లో ఒకటి మెరున్ ఒకటి ఉంది ఇంకా కాగడల చెట్టు ఉంది
మీకు దేవుళ్ళకి మంచిగా పెట్టచ్చు తకా మీ సార్పోద మనలగే
ఆ అవును ఇంకొక చెట్టు ఉంది ఎల్లో పక్కలలు వూస్తేయి చూడు పువ్వులు గన్నేరు పువ్వు ఏదో అంటారు అది ఎల్లో కలర్ ఫుల్ పూలు పూస్తాయి చాలా చెట్టు నిండా పూస్తా సేరా అది ఉంది అదే దేవుడికి పూలే పుల్ అయితా అందరుము కోసుకపోతారు అమ్ మా ఇ జీవికనుండలే ఫూల్ రోజ గోస్గా తరుహ
కనీవి తొందర వాళ్ళి పోతే అక్క
ఆ ఇక దేవుడికి పెట్టే అంతమందం
ఆ
ఉండయా ఎల్లో కలర్
ఆ అదే అర్ధమే ఇట్లా మనం ఇట్లా పలగ కొడతాం ఇలాను మోసి
ఆ గవ అదే ఆ గవే మస్తు మంది వచ్చి తెంపుపోతారు ఆ
ఆ అది పెద్దగా అయితే చెట్టు
ఆ బాగా పెద్దగా అయితేది కొ స్టేషన్ కొద్దీ పెరుగుతూనే ఉంటాంది ఉంట ఆ
ఆ ఇంక ఎండాకాలం అయితే కొత్తకిటి వస్తాయి కదా చెట్లకి ముత్తాంత ఆదిపో
అవును.
మీకు మంచి సల్లాగా ఉంటది
ఆ సల్లగా ఉంటుది టేక చెట్ అట్లున్నాయి ఆ ఇదేంటిది ఉందిర్ కాబట్టి వేపచెట్టుతోని సల్లగున్ ద్ ఉ కల్లనేరడు పండు చెట్టు ఉంది. ఉ ఉసిరి చెట్టు ఉన్నది ఆ. ఆ పూత వచ్చింది ఆల్రెడీ. ఉసిరి చెట్టు గుడ ఉంది. ఆ.
ఉహు. మరి బాగా పెద్దగ ఉంటది క్క ఎట్లా తెంపుకుంటారు మీరు.
కేరా. ఏవి ఆ అవ్వ కిందా రాలుతూ ఉంటయి. టై. ఒక పెద్ద బొంగు బట్టి రాల్పుకోవచ్చు.
పలగయ్య.
ఇగ ఇందరా ఏ పళ్ ఏం క. ప్లేసులనే పడతాయిగా. ఆ మన ప్లేసులోనే పడుతాయి కదరా.
అవును.
ఉమ్. కానీ అవి గాడుపుకు బాగా రాలుతాయి. అవి కూడా బాగా పెద్ద చెట్టు.
ఆ పెద్దగుంటది ‌.
మొత్తం మాకు ఉన్నాయని పెద్ద పెద్ద చెట్ దేహి
ఆ చుట్టూరా పెట్టి ఉంటే
ఆ అవును.
హు
ఉసిరి చెట్టు కూడా ఉన్నది. ఉసిరి చెట్టుకి చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటాయి చూడు చిన్న ఉసిరికాయలు అవేమో ఆ తెల్ల గా ఉంటాయి అగొ ఆ చెట్టు ఉన్నది ఉసిరి చెట్టు. కార్తీక మాసంలో. క్కన దీపం ఉసిరి చెట్టు కిందనే దీపం పెట్టుకుంటాం. పూజ చేసుకుంటాం. ఆ
ఆ అప్పుడు దీప్ దీపాలు పెడితే బాగా పుణ్యం కూడా అండి తారు
ఆ అదే అ అట్లానే పెట్టినాము మామూలుగా
ఆ ఆహా ఆది కూడా బాగా హైట్ ఉంటది
అట్టే ఉంటది మంచిగా అయింది పెద్దగా అయింది అయితే తేల్వాక అదే అనుకున్నాం. ఇంకా కార్తీక మాసం కి అట్లా దీప ధీపం పెట్టుకోవడానికి కానీ కొనుక్కొచ్చినమ్ ఆ చెట్టు ఆ మంచిగా పెద్దగా అయింది ఆ
అవునా మంచిగా ఉంటది చెట్లుంటాయి
ఆ చల్లా గా ఉంటది
ఊ
కానీ ఆకు మాత్రం రాలతుది ఊడవాలి ఆకు రాలతుదిరా బాగా చాలా ఊడవాలి అది మాత్రం కష్టం హు ఆకులన్నీ హుమ్ పక్కకు జమ చేస్తాము కొంచెం ఎక్కువ అయినాం ఇప్పుడు ఈ మొత్తంగా కళా పెడతాం కాల పెట్టి ఆ బూడిద అంతా ఎత్తి పారపోసుడు అట్లా చే. లేదు రా లేదు లేదు ఇగ ఇతను మాట్లాడుకు కుంటేనే అంత ఊడుస్తాన్నా ఇప్పుడు పెట్టుకుంటే ఇక తాయిండ్ర మీరు చాయ్ అవునా హు ఏ అది తాగితే కొంత కొంచెం మంచిగా అనిపిస్తుది ఎందుకో తెల్వది
అవును సరే అక్క అ ఆ సరే అక్క